బావున్నారా బావున్నామండి మీరు బావున్నారా
అ నేను గూడ బావున్నానండి, ఈరోజు టాపిక్ వచ్చేసి మూవీ.
ఓకే అండి మీక్ ఇష్టమైన మూవీ ఏంటిదండి
మాక్ ఇష్టమైన మూవీ కల్కి
కల్కి ఆ అండి కల్కిలో ఎవరు హీరో అండి ప్రభాస్ ప్రభాస్ అండి ఓకే అండి ‌‌ కల్కి ఎలా ఉంటుందండి మూవీ ఓకే ఓకే అండి దేన్ గురించి ఉంటుంది
ఆ మహాభారతం గురించి ఉంటుంది ఇంకా మన ఫ్యూచర్లా ఏమేం జరుగుతున్నాయో ఏమేం ఆటంకాలు వస్తున్నాయాో కల్కి ఎట్లా వస్తుండొ జేప్తారు
కల్కి అంటే ఎవరండీ
కల్కి అంటే విష్ణువుగా ఒక అవతారం లాస్ట్ అవతారం
ఓకే అండి
అంటే కల్కిలో స్టార్టింగ్ అన్నప్పుడు ఎట్లుంటాదో దేలుసా స్టార్టింగ్ అయినప్పుడు ఇట్లా చిత్రహింసలు పెడుతారు ఆ జనాలనీ దాన్ తరువాత కొన్ని ఇయర్స్ తర్వాత మనకి ఫస్ట్ అంటే నీళ్లు మొత్తం డెజర్టే ఉంటది
ఓకే అండి ఆ ఓకే అండి కల్కిల హీరోయిన్ ఎవరండి
దీపిక పడుకొని
ఓకే అండి
ఆ అంటే
ఇంకా ఎవరెవరు ఉంటారండి క్యారెక్టర్స్
దీపికా పడుకొని కమల్ హసన్ అమితా బచ్చన్ అమ్
ప్రభాసు ను
కర్నూలు లెక్క అంటే ఇప్పుడు రెండు ఫ రెండు క్యారెక్టర్స్ లెక్క యాక్ట్ జేస్తాడు ఫస్ట్ ఏమో ఆ బైరవా లెక్క నెక్స్ట్ ఏమో కర్ణుడు లెక్క అంటే దాన్ తాత అశ్ అశ్వధమ లెక్క ఏమో అమితాబచ్చ చెన్ లెక్ అమితాబ్ బచ్చన్ చేశారు కమల్ హసన్ ఏమో ఒక అంటే అయిననే విలన్
అయనాని సుప్రీం అంటారు అనుకుంటా గాదండి ఓకే అండి
ఫస్ట్ ఆ దాన్ తార్వత డెజర్ట్ లా ఆళ్ తిరిగినప్పుడు ఒక ఆ అంటే ఆ ఆ సిటీలోనే ఎక్కువ మొత్తం ఒక టూటాది సుప్ ప్రిమ్ గోడ్ దాంట్లోనె ఉంటాడ్
ఓక్కే అండి
దాంట్లోకొస్సారు ఒక ఫ్యా ఒక వ్యాన్ల కొంతమంది అ లోపల్కెళ్ళాక ఆ అంటే అమ్మాయ్లంత చెగ్జేషి లోపల్కి పంపిస్తారు. పాజిటివ్వ దాన్ తర్వాత మా హీరో ఎంట్రి వస్తుది ప్రభాస్ దాంట్లో ఒకు కారుంటుంది బుజ్జీ అని
బుజ్జి ఒకే అండి. ఓ ఓకె అండి అంటె అ ఫ్యూచర్లొ ఇలా ఉన్ కార్లు ఇట్ల మాట్లాడతదన్ చెప్ చూపిస్తారా అండి
ఇంక ఎగరగలవూ అది రోబోట్ గూడ గాదది యెగలదు
ఒక్కే అండి.
గాంట్లా అంటె మీరూ ఒక చిన్న బాల్ తొని మీరు క్లోన్స్ తయార్జేస్కోచ్చు.
ఓహో అంత టెక్నాలజీ ఉంటుందా అండి ఇంక చాలా ఉంటయ్ ఒ ఒకే అండి దాన్ మూవీ డైరెక్టరెవరండి కల్కీ మూవీకి.
నాగశ్విన్
ఓహో ఎన్ని పార్ట్సుంటాయండి కల్కీలొ
టూ పార్ట్స్, ఇప్పుడైతె టూ పాండ్సని అనౌన్చేశారు, నెక్స్ట్ పార్ట్స్ షూటింగ్ స్టార్ట్ జేశారు.
ఓ ఒక్కే అండి షూటింగ్ స్టార్ట్ జేశారా ఒక్కే.
మీకిష్టమైన మూవీ ఏంటిదండి.
నాగ్గిట్ల కల్కీ అంటెనె ఇష్టమండి కల్కీకి ఎంత బడ్జెట్ పెట్టారండి
థౌజండ్ క్రోర్స్ పెట్టారు హే రయల్ జెప్పడం అవ్సరం లేద్ బాయ్
థౌజండ్ క్రోర్సా అండి ఓ ఎంత కలెక్ట్ జేషిందండి
టూ థౌజండ్ కోర్స్ కలెక్చ్
ఓ టూ థౌజండ్ క్రోర్స్ కలెక్ట్ చేషిందా అండి
దాంట్లో కర్ణుడ్ లెక్క ప్రభాస్ యాక్ తీసడు ఇంకా ఓ ఆ చాలా మందుంటారు చాలా ఈరోజ్ ఆ ఆయన గు ఆయన దగ్గర్ గూడొస్తున్నా చాలా అంటే ఇప్పుడూ ఒక క్యారెక్టరన్న ఫుల్ల్ ఈరోసుంటారు
ఓ
ఓ అక్బర్ను వన్ కే వన్ లేకెమొ విజయ్ దేవర్కొండ
ఒక్కే అండి
అది లాస్టి క్లైమాక్స్ అంటె లాస్ట్కొస్తుంది
ఓహొ లాస్ట్ కొస్తదా ఆ సీన్ ఒక్కే అండి
ఆ ఔనండి. అలా రబ్బా అశ్వద్దామని కాపాడాన్కి కర్ణుడు వస్తాడ్
అహో అశ్వత్థమాన్ కా కృిష్ణున్ని దగ్గర్నుంచి కాపాడడానికి కర్ణుడొస్తాడు కదండి ఓ ఒకే ఒక్కే
వర్ణుడు బా బాణమిస్రంగానె కర్ణుడ్ బాణమిస్రేస్త ఇసిర్నంక అప్పుడు అశ్వద్దామ్మ బతుకుతడు
ఓహో
దాన్ తర్వాత ఆ కర్ణుడు ఏసే బాణంకి ఆ కృష్ణుడు రథం టూ అడుగులు దూరం బోతు చూన్ వి వర్క్ వరుణుడు ఏసిన బాణంకి కర్ణుడి వాహనం టెన్ వెహికల్స్ దూరం టెన్ స్టెప్స్ దూరం బోతుంది
ఓకే అండి
అ చీప్ దా అందు ఆ అప్పుడు కృష్ణన్ అంటాడు వరుణ వరుణున్ అంటారు చూసావా ఆవా కేసవా నా ఆ నా బాణంతోనే ఆయన పది అడుగులు దూరం పోయింది ఆయన బాణంతోని నాది రెండుఅడుగులు దూరం బోయింది అని అంటారు
కర్ణుడిని అంటాడు గాఅండి అర్జునుడు
అవునండి ఆ కృష్ణుడు ఏమంటారు ఆ హా ఆ మనది మన తోడు ఆంజనేయుడు ఇంకా నేను నడిపిస్తున ఆయనే రెండు అడుగులు వెనుకలేశాడంటే ఆయన ఎంతో పవర్ఫులో ఆలోచ్ చించమన్
ఓకే అండి
అంటే కర్ణుడు దాన్ తర్వాత అప్పుడే ఆయనే ఫేస్ రివీల్ అవుతు అయితూన్ది ప్రభాస్ అన్
కర్ణుడులాగా గాదండి
అవునండి ఆ దాన్ తర్వాత అశ్వత్థమ వాస్ చెప్తాడు ఇట్లా
ఓకే అండి
ఆలస్యమైంది ఆచారంచని తొందరనే వచ్చామని అంటారు
ఓకే అండి చిన్న పిల్లలు గిట్ల చూడొచ్చా అండి మూవీ
ఆ అంటే ఎవరైనా చుడోచూ
ఫ్యామిలీ మొత్తం తీసుకొని వెళ్ళొచ్చ అండి
ఆ అవునండి
టికెట్ ప్రైజ్ ఎంతుటుందండి స్టార్టింగ్ స్టార్టింగ్ అప్పుడు అయితే ఓకే అండి హైయెస్ట్ అంటే
హైయెస్ట్ అంటే ఫైవ్ హండ్రెడ్
ఓకేనండి ప్రభాస్ అంటే మీక్ ఏ ఏ హీరో అంటే ఎక్ ఇష్టం అండి ప్రభాస్ నాగిట్ల ప్రభాస్ అండి
మీక్ ప్రభాస్ లా కల్కి మూవీ ఎక్కువ ఇష్టమా
అవునండి
ప్రభాస్ చాలా మూవీస్ తీసాడు అంటే ఇట్లా మిర్చి సలార్ సలార్ మూవ్ అయితే చాలా హిట్ అయింది
సలార్ మూవీ నాస్ నాక్ సోలార్ మూవీ గిట్ల ఇష్టం ఇష్టంమండి దాంట్ల మొత్ వైలెన్స్ ఉంటుందండి కదా
అవునండి చాలా వైలెన్స్ ఏమో
ఆ అవునండి కల్కి మూవీ డీసెంట్ అండి మహాభారతం ఫ్యూ చర్ లో ఎలా ఉంటుందని అన్ని ప్రజెంట్ చేస్తారండి
అవునండి ఇది ఇంకా ప్రభాస్ ది చాలా మిర్చి చాలా మూవీస్ హిట్ అయ్యాయి
అవునండి కల్కి ఏమో కల్కి ఏమో చూ
ఇప్పుడు అదే నాకు ఇష్టం అండి అన్ని కన్నా కల్కిలా అంత బడ్జెట్ తీసి పెట్టినా ఫుల్ అంటే కలెక్ట్ చేసింది
చెప్పండి
ఇంకో పాట కూడా వస్తుందండి దాని దానికి మీరు వెళ్తారా
అవును నేను ఫస్ట్ డే ఫషో వెళ్తానండి మీరు వెళ్తారా
ఆ మేము కూడా వెళ్తాం అండి
ఓకే అండి
తప్పకుండా వెళ్ళండి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు అంటే ఇట్లా ఆ థ్యాంక్స్ అండి బాయ్ అండి
వామ్మో చాలా బిజీ
ఆ
ఎందుకురా అంటే ఇష్టం